హలో నమస్కారం అండి
ఆ నమస్కారం అండి చెప్పండి ఏం చేస్తాన
ఏం లేదండి కూర్చొని ఉన్నా మీరేం చేస్తున్నా
ఏం లేదండి తిన్నార అన్న
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం కూర
పప్పు చారు వండాను మీరేం చేశారు
మా చికెన్ అండి ఈరోజు
అవునా ఏంటిదండి స్పెషల్ చికెన్ కి
స్పెషల్ ఏం లేదు గాని మా డాడీకి తినాలి అనిపిచిందని తెచ్చుకున్నాడండి
ఆహా వాతావరణం మంచిగాలేదని చికెన్ తిన లి అనిపించిందా చల్లగా ఉందానే మీ సైడు
నిన్న వర్షం పడ్డదండి మా సైడ్ మీ సైడ్ పడ్డదా
ఆ మా కాడ కూడా నిన్న వర్ష అంటే వర్షం ఏం పడలేదండి మబ్బు మబ్బు ఉంది పో
అవునా నిన్న వర్షం పడ్డది ఇప్పుడు టెన్ పది కూడా కావట్లేదు మళ్ళీ ఎండ కొడుతుందండి మా కాడ
అవునండి నైట్ వర్షం పడుతుంది పొద్దున్నంక వర్షం ఆ ఎండ గొడుతుంది నై టేమో చల్లగుంటుంది నాకును గొంతు పట్టుకుందండి జలుబై లేదా మసులే లేదను కాకుండా వాతావరణం కొద్దిగాల నుండి సాయంత్రం వరకు ఒక కొయ్యద ఉంటుంది నైట్ కొయ ఇప్పేసరికి పడుకునేప్పుడు ఫ్యాన్ వేసుకొని పడుకుంటారు నువదేమైతే చల్లి పడుతుంది గంతు బాగా దిగ్గరగా పట్టుకున్నది నాకు హ ఏన్న నా దేం లేచాను ఆకులిచ్చాను గేసాను అన్న ఒండాను కూరు ఉందేను ఆ అసిను మీరు ఎ చేస రండిసినడి
ఏం లేదండి లేసాను టీవీ చూస్తాను మా అమ్మనే చేసుకుంటుందండి పనింతా
ఆ మందు వే కూడు అర్థం కాలేదండి
పొద్దు నాంక ఏదైనా జాబ్ తెస్తారా లేకపోతే ఇంటి దగ్గరనే ఉంటారా
మా ఇంటి పక్కన ఒక ఆఫీస్ ఉంటుంది అందులో వసాను వ అనే మాకొక బాబు బబ నిజకాల చేస్త బ చిన్న బాబా అండి అంటే రెండు సంవత్సరాలు ఇంకా రెండు సంవత్సరాలు మొన్ననే రెండవ బర్త్డే అయిపోయింది ఇంకా చిన్నవాడే మాటలు ఏం రావు అయితే మొన్న ఆఫస్ నేనే తీసుకొని వస్తానండి మొన్న ఆఫీస్ తీసుకొని వస్తే పని లేరండి మాత్రం మూడురగానే ఆమెకు మోకాలు అ ఫతన్ చేసుకున్నది అమె బాగా ఇబ్బంది పడుతుంది
అవునా అండి
ఉ అయితే మొన్న ఇట్ సని పని చేస్తుంటే యాసిమ్ మీద పడ్డదండి మా బాబుకు ఎ ఎలా చేయతు చూప ఇమడి నా చేతుల నుండి జారి పడ్డది
అయ్యో చూసుకోవాలి కదండి పాప చి పా
అసలు ఎక్కడనే ఒక మాటనడు ఒక్క దగ్గర ఆగడ ఒకక్క మాటనడు
అవునా అండి అల్లరు బాగా వేస్తాడా
హ అల్లరి ఆ అల్లరి అ మా అత్తమ్ముళ్ల దగ్గర నుంచి వచ్చాను ఎళ్లి తీసుకొచ్చుకోవాలి
అవునవుండి మీ ఇంటి పక్కకేనాండి ఆఫీసు
ఆ ఇంటి పక్కనే ఉంటదండి అఓ ఏమి చేస్తారండి మీరు బాక్స్ తీసుకెళ్తానుండి
ఇంటి పక్కనే కాదా పో
లేదండి కుదిరోజు వాట్ల వంపరు
మలం అంపరా
వచ్చిందా అర్ధం కాలేదండి ఏమన్నారు
చెప్పండి ఇంకా
ఆ అలా పంపరు బయటికి వెళ్ళడం కుదరదు అంటున్నారు ఒకసారి వస్తే ఇక్కడే ఉన్నాలి ఇక మళ్ళీ బయటికి వెళ్ళడం కూడదు
ఎప్పుడన్న ఎటన్నా బోవలంటే లీవ్ ఇస్తారా అండి
ఆ ఒక రోజు ఇస్తారు అండి నెలఆకరిని
అవునా ఎండాకాలం ఎటు పోలేదా అండి మీ అమ్మ వాళ్ళ ఇంటికి
ఎటూ ఎళ్ళలేదండి ఇంటికాన్నే ఉన్నా
అవునా
మీరేం చేసుళ్ళు అండి మీరు ఇంటికాడ్నె దాన్ని నిండా
ఆ నాకు ఒకటే గ ఇది అయిపోయింది ఇంటి దగ్గర్నే ఉంటారు అంటే
మ అమ్మమ్మ వాళ్ళు మీ ఆహ మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా ఎళ్తారా మీరు మీ నానమ్మ వాళ్ళు
ఆ పోదుము ఉగాది పండగ మొన్న వంటలకు ఒయిన అంటే పోయినామండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అందరం
ఇంగో
మీ సైడ్ వెేయలా అండి వ
ఆ మా దగ్గర ఎంత మంది కాని మా అమ్మమ్మ పిలవలేదుగా దూరం ఉంటాం ఎళ్ళడం కుదరలేదే
అవునవును మాయుర్లే పాట ఇనిపి సమన్ల బండి వచ్చిందండి అదే
అవునా
మీకు వినబడుతందా మీ సైడ్ వత్తయా అలాంటి
వస్తాయ్ అండి నా దగ్గర బాటిల్ లేమన్నా ఉంటే అని తీసుకొని అమ్మేసా నేను ఆ అలా కేచేత్తే ఉల్లుగడ్డలు ఇస్తారు ఉల్ ఉల్లి గడ్డలిస్తారు.
అవునా ఒక్కడ ముగ్గు లేద ఉల్లి గడ్డలొత్తయ్
అవునా మా దగ్గర ఉల్లిగడ్డలిస్తారు ముగ్గుఇయరు
మీకు వ్యవసాయం వచ్చా అండి
నాకు రాదండి మా నాకు రాదండి అంటే మా అత్తమ్మ వాళ్ళు చేస్తారు వ్యవసాయము నేను సాయం చేస్తా న తేడానికి పోయినప్పుడు నారలు దీయడం కూలోళ్ళు వస్తే నీళ్ళు తీసుకువేయడం అంద చేసా కల్పు దియ్య ఒతే ఒకసారి అంత వరి అంత పీకేసిన ఇగ జెప్పను ర పర్లేదు మా పిన్ని
అట్లా వీకెత్తే మరి తినడానికి అన్నం ఎట్లా అండి మనకు
అందుకే ఇగ ఇంక నాకు తెల్వదు అది అంటే అళ్ళో కల్పు ఎదో వరి ఏదో తెలుస్తలేదు నాకు అది కూడా తెలుస్తలేదు ఇగ సప్పుడు ఇక్కడ నువ్వు బో అని అన్నది మా అత్తమ్మ
అవునా మంచిగా చూసుకుంటార మీ అత్తమ్మ వాళ్ళు
ఆ మంచినె చూసుకుంటు రండి మంచినే ఉంటాం మా బాబుడు మా అత్తమ్మ దగ్గర దింపేసి వచ్చిన ఇట్లా ఎసిడ్ పడ్డదని అయితే ఎప్పుడు వస్తావ్ అనంటే ఎల్లుండ వస్తా అంటే ఇంకా రేపు పొడిగిస్తానవ ఇంకా అని అంటాంది రేపు రా అన్నది
ఆహా
ఎల్లుండి వస్తా అని పెట్టేసా అనంటే ఇంక నువ్వు పొడిగితనవా అని అంటుంది ఆయన ఒక దగ్గర ఉండడు అండి ఇగో నిన్న సాయంత్రం వాళ్ళ ఇద్దరు పని చేేసుకుంటాంటే ఆ చెప్పకుండా చేయకుండా పోయింది అంట ఆ ఒకటే ఎత్కిలట వేరే బిల్డింగ్ లోకి బోతే
అయ్యో కట్లా ఓతే ఎట్ల నాట్ట మరి
ఎలాన్నది తారు నీ కొడుకును నీ ఇష్టం రా అంటే అస్తడు చెప్పలే పది రోజులు పడుతది అన్నారు హ అర్ధం కాలేదండి తీసుకొని వస్తా ఎల్లుండి పోయి తీసుకొని వస్తా
మరి ఇంకో సంవత్సరం నాకుండా పోయలా ఆయనను పట్టుకొని ఉండేకా
ఏ ఇంట్ల ప్రాబ్లమ్స్ బాగున్నాయండి
కాని ఆయన చుసుకోడానికి ఎవరు లేరు కదండి
నేను తీసుకోనే వస్తుందిండి నేను తీసుకొనే వస్తా కదాన్నరి ఆయనను చూసుకొని ఆఫీస్ తీసుకొనే వస్తా ఆయనను తీసుకునే పని చేసుకుంటా ఉంటా
మీరు ఒకక్కక్కడ మీ అత్తమ్మ వాళ్ళు ఒకక్కడ ఉంటార అండి
ద్గర ఉంటాం మేళ్ళ దగ్గర ఉంటాం వాళ్ళు వాచ్మెన్ ఉంటారు వేరే దగ్గర మేము ఇ వేరే సైడ్ ఉంట అందరు ఒక దగ్గర ఉన్న గొడవలు అయితాయండి
అవునా అండి
మీరు చేస్తారా అండి వ్యవసాయం పని
ఆహా లేదండి మా అమ్మ వాళ్ళు పోతారు నన్ను తీసుకోపోరండి మాకు లేదు
అవునా కూలీకెళ్తారా మీ అమ్మ వాళ్ళు
ఆ
ఉహూ మీ అందరు బాగున్నారండి మీ అమ్మ నాన్న అందరు గోలు క మ చ ఆ మీ అందరం బాగానే ఉన్నామండి మీకు ఇష్టమైన పండుగ ఏంటిదండి
మా ఊర్లో సంక్రాంతి బాగా జరుగుతుందండి
అవునా సంక్ర సంక్రాంతి అంటే మీకు బాగా ఇష్టమా అంటే ఏం చేస్తారండి మీరు సంక్రాంతి రోజు
జాతర జరుగుతది బోనాలు జెతరు పట్నాలు ఏతరు గుడి ఇక్కడ మల్లన్న గుడి టెంపుల్ ఉందండి మాక్కడ
జాతర చేస్తారా సంక్రాంతి కి మొదటిసారి ఆ మొదటి సరేంటున్నా నేను
అవునా ఐలండ్ కి పోయిరా ఎప్పుడన్నా
ఎల్ళలేదండి నా మమ్మల్ని ఎవరు తీసుకెళ్ళరు కానీ వేములవాడ ఆ కురవి అన్నరం తిరుపతి అలా ఎళ్లాను మా బాబుకి పుట్టు ఎంటికలు తీపిద్దామని
క్క
అన్నరం తెలుసా అండి వెళ్తాము అక్కడికి
అవునా
అ
మాకు కొంచెం దగ్గరనే అన్నారం
అవునా వెళ్తాము మేము అప్పుడప్పుడు ఒక రెండు సార్లు వెళ్ళాను ఇప్పటికి నేను మా మా స్నేహితురాలు ఆ బాగుంటదండి మంచిగా చెట్టు పెద్ద పెద్దగా ఉంటే అక్కడనే వండు కొని తింటారు నీళ్లు కూడా బాగుంటాయి అక్కడ అన్నరం దగ్గర కానీ కానీ ప్ర డబ్బులు అడుగుతారండి అక్కడ ప్రతి దానికి డబ్బులు అడుగుతూనే ఉంటారు
ఉమ్ ఇప్పుడు అందరూ డబ్బులతోనే బ్రతుకు లండి ఏం పని చేయకుండా కూర్చొనిన్న బ్రతుకుతారు అందరూ
ఆ అక్కడ అయితే మేము ఉత్తిత్తిగానే గుడిలోకి ఆ బైటకి కొబ్బరికి కొట్టంనికి చెప్పులు పెట్టనికి ఆ అదేమో అన్నం సమర్పించడానికి ప్రతిదానికి డబ్బే
చెప్పులు పెట్టనికి కూడా తీసుకుంటారండి డబ్బులు అయితే
ఆ ప్రతి దానికి డబ్బులు అడుగుతారు అసలు నేను కూడా వెళ్ళినప్పుడు ఏ గుళ్ళో అంత అడగరండి ఒక ఆ గుళ్నే నే అడుగు తిరుపతికి వెళ్తే అన్ని ఉచితమే
ఒక తిరుపతి ఒకటే ఉచితమండి అంతటా అన్ని డబ్బులు తీసుకుంటాలండి ఇప్పుడు
తిరుపతిలో వెళ్తే అక్కడ భోజనం ఉచితంగానే పెడతారు రోమ్ ఏమో ఒక యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకుంటారు ఆ అన్ని ఉచితంగానే ఉంది ఆ తిరుపతికి వెళ్ళానండి నేను మా బాబుకు ఫస్ట్ మొదటిసారి పుట్టింటికల్లు అక్కడే గుండె తిపిచ్చామండి అయితే ఆయనకు అక్కడ మొక్కినం అర్ధం కాలేదండి
ఫస్ వెమ్లవాడాల దీపియరా మీరు
అంటే ఇక ఏవరి కులదైవం వాళ్ళకు ఉంటది కదండి
ఆవును ఇటు సైడ్ అంతా వెములవాడని తీపిస్తారు ఫస్ట్
ఆ మేము వెళ్ళినాం వెములాడలో కూడా తీిప్పచ్చినాము గాని కొంచెం మొదటిసారి ఆ మొక్కు అక్కడ కాబట్టి కొంచెం ఉంచినం
అవునా
న ఏడ ఆగుతుడానికి గుండగి టే ఒకటి ఏడుసుదట మా భర్త తి తె లేడు వామ్మో బ్లెడ్ వచ్చిందాండి ఆయన గట్టిగా పట్టుకుని ఆగు తెలేడు ఎంత ఏడ్చిండు పాపం ఆ సరే అండి మరి
ఆ ఉంటానండి